హలో నమస్తే నేను కార్యప్ నుంచి టస్ కోసం మీకుతో మాట్లాడడానికి కాల్ చేసాను మీకు మాట్లాడడానికి టైమ్ ఉందా
అవుంది చెప్పండి
ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం
జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల మనం నాలెడ్జ్ పొందుతు నాలెడ్జ్ మనకి విజన్ బుల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్ వల్ల మనం కరెక్ట్ డిసిషన్స్ తీసుకోగలుగుతాం చిన్న వయసులో నుండి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది పిల్లలు స్కూల్ కి వెళ్ళడం ద్వారా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు స్కూలో టీచర్స్ స్టూడెంట్స్ కి లెసన్స్ చెప్తారు టీచర్స్ మన లైఫ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు టీచర్స్ మనకి నాలెడ్జ్ మరియు వాల్యూస్ నేర్పిస్తారు ఎడ్యుకేషన్ వల్ల మనం డిసిప్లిన్ కూడా నేర్చుకుంటాము ఎడ్యుకేషన్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎడ్యుకేషన్ వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బిల్డ్ అవుతయి శ
డెవలప్మెంట్ కి హెల్ప్ చేస్తుంది ఎడ్యుకేషన్ పీపుల్ సొసైటీ బెటర్గ ఉంటారు ఎడ్యుకేషన్ ప్రావర్టీ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎడ్యుకేషన్ ఉన్నా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి మంచి ఎడ్యుకేషన్ వల్ల మంచి కెరియర్ దొరుకుతుంది స్టూడెంట్ హార్డ్ వర్క్ చేసి సక్సెస్ పొందాలి ఈవెనింగ్ అయినా టిన్ ఎడ్యుకషన్ లో బేసిక్ స్ల్స్ ఎడ్యుకేషన్ వల్ల మనం న్యూ ఐడియాస్ క్రియేట్ చేయగలుగుదాం స్కూల్ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఫౌండేషన్ అవుతాయి. కాలేజ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాయి. యూనివరిసిటీ రిసోర్సుసేస్ మరియు అడ్వాన్స్ స్టడీస్కి ఇంపార్టెంట్ ఎడ్యూకేషన్ వల్ల మనం టెక్నాలజీ గురించి నేర్చుకోగలుగుతాము ఇంకా తెలుసుకుంటాము. డిస్టాల ని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయ్యింది ఇష్టత్ రనింగ్ వల్ల డిజిటల్ మీద లెసన్స్ చెప్పడం కూడా స్టార్ట్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్టూడెంట్స్ ఇంట్లో నుండి కూడా చదవగలరు లైబ్రరీస్ నాలెడ్జెస్ సెంటర్స్ లాగా ఉంటాయి బుక్స్ మంచి ఫ్రెండ్స్ అని కూడా అంటారు బుక్స్ చదివితే నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఎడ్యుకేషన్ మనకి మోరల్స్ వాల్యూ గూడా నేర్పిస్తాయి
ఇంకా రెస్పెక్ట్ హానెస్ట్ మరియు డిసిప్లిన్ ఎడ్యుకేషన్ లో పార్ట్. ఎడ్యుకేషన్ వల్ల మనం రెపాన్సిబిలిటీ సిన్స్ ఆవుతాము స్టూడెంట్స్ డైలీ స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ డైలీ చదివితే చదివిన ఆన్సర్స్ కూడా రోజు గురుతుంటాయి టైమ్ మ్యనేజ్మెంట్ ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేస్తుంది ప్రతి టైమ్ మ్యనేజ్ చేసుకుంటూ ఇంకొక సబ్జక్ట్స్ చదువుకోవాలి. ఎగ్జామ్ స్టూడెంట్స్ నాలెడ్జ్ టెస్ట్ చేసుకో ఎగ్జామ్స్ వల్ల స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. ఫెయిల్ అయినా కూడా ట్రై చేయాలి ట్రై ఆసు ఆల్వేస్ ఇంపార్టెంట్
హా అని అంటాను టీచర్ గైడెన్స్ చాలా వాల్యబుల్ కూడా పేరెంట్స్ సపోర్ట్ స్టూడెంట్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ సపోర్ట్ స్టూడెంట్స్ కి ఎప్పుడూ ఉండాలి.
పేరెంట్స్ సపోర్ట్ స్టూడెంట్స్ కి ఎప్పుడు ఉండాలి, ఎడ్యుకేషన్ వల్ల సొసైటీ కూడా డవలప్ అవ్ అవుతుంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కంట్రీ ప్రోగ్రెస్ కి హెల్ప్ చేస్తారు, ఎడ్యుకేషన్ వల్ల అన్ ఎంప్లాయ్మెంట్ తగ్గలేదు స్కిల్ అనే గుణ ఎడ్యుకేషన్ లో పార్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ వల్ల క్రియేటివిటీ కూడా డెవలప్ అవుతుంది సైన్స్ మరి టెక్నాలజీ ఎడ్యుకేషన్ లో మెయిన్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేస్తుంది లాంగ్వేజ్ అపయ ఎడ్యుకేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాయి స్పోర్ట్స్ కూడా కేషన్లో ఇంపార్టెంట్
అవును స్పోర్ట్స్ ఆడడం స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఆడడంల్ ఎ మైండ్ కూడా డిస్టర్బ్ స్పోర్ట్స్ ఆడడం వల్ల మళ కల్చలర్క్టిస్ కూడా పెరుగుతాయి ఫిజికల్ ఆక్టివిటీ మంచిది ఎడ్యుకేషన్ వల్ల లీడర్షిప్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా స్కిన్ లో వస్తాయి వుడెన్ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి క్వషన్ అడగడం లర్నింగ్ ప్రోగ్రెస్ లో ఇంపార్టెంట్ క్యూషన్స్ అడగడం వల్ల మన లర్నింగ్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి చర్ ని కూడా డౌట్స్ క్లియర్ చేస్తారు టీచర్ ని డౌట్స్ అడగడం వల్ల మనకు ఉన్న ఆన్సర్ కూడా తెలివి అర్థం అవుతుంది ఎడ్యుకేషన్ లైఫ్ లో లాంగ్ ప్రాసెస్ మనం లైఫ్ లో ఎప్పుడు కూడా నేర్చుకోవచ్చు నాలెడ్జ్ షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్
న చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకరికి మనం మాన్సర్ చెప్తే అకి ఇ ఎప్పుడు కొర్తుంటుంది ఎడ్యుకేషన్ వల్ల అస్ పెరుగుతుంది సొసైటీ ప్రాబ్లమ్స్ గురించి కూడా తెలుస్తుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి కూడా చాలా నేర్చుకుంటాము ఎన్విరాన్మెంట్ ఎలా ప్రొటెక్ట్ చేయాలో మనం ఎప్పుడు చదువుతూ ఉండాలి ఎడ్యుకేషన్ వల్ల డిసిప్లిన్ కూడా డెవలప్ అవుతుంది సొసైటీ ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎడ్యుకేషన్ వల్ల మంచి పర్సనాలిటీ కూడా డెవలప్ అవుతుంది స్టూడెంట్స్ డ్రీమ్స్ అచివే చేయడానికి చెయడానికి ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది ఎడ్యుకేషన్ అ ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది అ ష సొసైటీకి కస్తు రిడ్యూస్ చేయడానికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్
ఇలిటరసి రడ్యస్ ఎడ్యుకేషన్ చాలా ఇంపటెట్ గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎజుకేషన్ సిస్టంలో స్కాలర్ షిప్ కి హెల్ప్ చేస్తా ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఎడ్యుకేషన్ వల్ల ఈక్వాలిటీ ప్రమోట్ అవుతుంది బోయిస్ మరియు గర్ల్స్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఎడ్యుకేషన్ సొసైటీ డెవలప్ చాలా ఇంపార్టెంట్
అ
ఎడ్యుకేషన్ వల్ల ఇండిపెండెన్స్ వస్తుంది నాలెడ్జ్ పవర్ అని అంటారు ఇ విషయం మన లైఫ్కి చాల
గర్ల్స్ మరియు బోయిస్కి ఇద్దరికి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్న్ ఎడ్యుకేషన్ సొసైటీలో హెల్ప్ అవుతుంది స చేయాలి డైలీ ప్రాక్టీస్ సక్సెస్ కు హెల్ప్ చేస్తుంది డిసిప్లిన్ సక్సెస్ కి చాలా ఇంపార్టెంట్ పాజిటివ్ థింకింగ్ చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మనకి కాన్ఫిడెంట్ కూడా ఉంటాము కాన్ఫిడెంట్ గా ఉంటాము మనకి చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది స్టూడెంట్స్ టీచర్ ని రెస్పెక్ చేయాలి ఆత్మకి ఎప్పుడు వేస్ట్ కాదు ఎడ్యుకేషన్ ఈ సక్సస్ స ఎడ్యుకేషన్ సక్సెస్ నాలెడ్జ్ మనకి లైఫ్ లో ఒక డైరెక్షన్ ఇస్తుంది మంచి ఎడ్యుకేషన్ వల్ల సొసైటీ బెటర్ అవుతుంది ఎడ్యుకేషన్ ఫ్యూచర్ జనరషన్స్ ఉంటుంది లెర్నింగ్ నెవర్ స్టాప్ అవ్వాలి ఎవరైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి ఇది ఎడ్యుకేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఇంకా ఎడ్యుకేషన్ ఇస్ లైఫ్ చాలా వాల్యుబుల్ మీతో మాట్లాడడం చాలా బాగుంది మీ టైమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్
థ్యాంక్యూ హేవ్ ఎ నైస్ డే